హలో
హలో
హాయ్ అండి హలో వినిపిస్తుందా
హ వినిపిస్తుంది ఆ ఓకే యినిపిస్తుంది
ఏం చేస్తున్నారు
జస్ట్ క్యాజువల్ వాకింగ్ హా డన్ చేస్తున్న ఉమ్ ఎం ఫుడ్ తిన్నారు మీరు
మేము ఈరోజు కాకరకాయ వండుకున్నాం
ఉహుమ్ నాకూడా ఇష్టం చాలా కాకరకాయ ఫేవరెట్ ఫుడ్ డిష్ అదొక్కటి ఫిష్ అయితే ఇంకా ఇష్టంగ తింటా చికెన్ అయితే ఎవ్రీడే పెట్టినా తింటా
మీదెం కూర
మాదా ఈరోజు క్యాలిఫ్లవర్
క్యాలీఫ్లవరా ఇష్టమా క్యాలిఫ్లవర్
చాలా ఇష్టం ఎవ్రీ వెజిటేబుల్ లో నేను చా మంచి గనే తింటా నాన్ వెజ్ అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటా
ఫుడియా మీరు అవునన్ డి మా ఫ్రెండ్స్ కూడా అంతే కొంతమంది తింటా గుడా బ క్కగుంటరు కొంతమంది కొంచెం తిన్నా కూడా లావు అవుతారు
అహ్ అదే నేను ఫస్ట్ ఒక టెన్ మినట్స్ ఆహ్ మాట్లాడతా తర్తా నువ్వు స్టార్ట్ పెట్టు సర్న
అట్లాంటివి ఏం మాట్లాడద్దు ఇందులో కట్ అవుతది కాల్
అదే అంటున్న గా నా విషయాలు కొద్దిసేపుప్ షేర్ చేసుకుంటా నువ్వు నా నాక్చెప్
ఇద్దరూ కరెక్ట్ గా ఓకే సరే అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి లేకపోతే కట్ అయిపోద్ది
ఆ హకె
అంటే ఒకరు మాట్లాడి ఇంకొ కరు సైలెంట్ గా ఎక్కువసేపు ఉండద్దు ఒక ఒక మాట మీరు ఒక మాట నేను
చెప్పు చెప్పు హా కే
ఫుడ్డి య అంటున్న
అవును ఫుడ్డి నెగానీ కొంచెం బక్కగుంటా
హ అవునండి కొంతమందికి అదే ప్రాబ్లమ్ తిన్నా కూడా బక్కగుంటరూ మా ఫ్రెండ్ అయితే అసలు తినదు కొంచెం తిన్నా కూడా తను ఓ లావ్వైపోద్ది
నా ఫ్రెండ్స్ అందరు బాగా దిట్టంగా బలంగా అందరు బానే ఉంటరు కానీ నేనే వాళ్ళ దాంట్లో చిన్నగా కనిపిస్తా
అవునా తింటార మరి మీర్ రు మంచిగనే
తింటా చాలా ఇష్టం ఫుడ్డీ అన్నప్పుడు తినకుండ ఉంటామా మంచిగా వండుకొని మరి తింటా
చ మీకు
వంట అంటే చికెన్ ఒకటి మటన్ ఒకటి అన్ని నాన్ వెజ్ ఫుడ్స్ ఏవి చేస్తా వెజ్ అంతా రాదు మ అక్క చేసి పెడితే మంచిగాదిం టా
అవునా నాకైతే అసలు వెజ్న్ చికెన్ మటన్ అసలు అలా ఏం వండరాదు ఒక ఎగ్ మాత్రం చేస్తా ఎగ్ కర్రీ ఒకటి వచ్చు ఏయి అట్లేం లేదు అసలు నాన్ వెజ్ ఉండాల్సిందే కానీ నాకు వండడం రాదు అం టున్నా మా అమ్మే చేస్తే తింటాం
నేర్చుకోవాలి
అవునవును నేర్చుకోవాలి ఇంకా ఫ్యూచర్ లో తప్పదు కాని ఇంకా టైం ఉందిలే నేర్చుకోవడానికి అందుకే ఇప్పుడేమో ఎక్కువ పనులు చేయను
నాక్ కూడా ఇష్టం చేయడం అన్ని కానీ రావు ఎవరైనా వండి పెట్టే ఆ హస్బెండ్ గిట్లా వస్తే ఫుల్ హ్యాపీ అయన చేస్తే నేను తింటూ ఉంటా
కుంట కూర్చోవచ్చు ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటారు ఇటు తిన్ కుంట కూర్చోవచ్చు కాకరకాయ ఇష్టం అయితే మీకు
ఉ మ అక్క అయితే బాగ్ చాలా మంచిగా వండుతుంది
అవును మా మమ్మీ చేస్తే అసలు చేదు ఉండదు అంటే ఎందుకంటే చేసే ప్రాసెస్ లో దానికి ఇప్పుడు మూ త పెడతాం కదా వేరే వేరే కర్రీస్ కి చేసేటప్పుడు అట్లా ఏం లేకుండా ఇది మూత పెట్టదు అన్నట్ మూత పెడితే ఆవిరి పోయి అందులోనే చేదు అయితది చేదు ఫ్లేవర్ వస్తది అందుకేనే దీనికి అంటే కర్రీ చేసి అయిపోయినాక అప్పుడు మూత పెట్టచ్చు అని చేసే టైమ్ లో వేడి పొగలు ఆవిరి వస్తేటప్పుడు క్యాప్ పెట్టినాం అనుకోండి ఇక చేద్ ఐతద్ అన్నట్టు కర్రీ
హా మా మేమే లెస్నం అంటే ఇట్లా ఫస్ట్ ఉడికిచి పెట్టి కర్ మంచి ముక్కలు కట్ చేసుకున్ తర్వాత ఉడికి స్తాం ఉడిపిచ్చిన తర్వాత దాని చేదాన్ త వాటర్ లోకి వెళ్ళిపోతది తర్వాత దానిక్ కి మసాలా ఇట్లా అప్లై చేసి చేసు
ఆ ఊహ్మ్మ్ అంటే ఈ కాకరకాయని త్రీ ఫోరు ఫోర్ టైప్స్ చేయచ్చు అంటే ఒకటి మసాలా కాకరకాయ చేయచు కొందరెమో ఏమో అంటే ఫ్రై చేసుకుంటారు కొందరు ఏమో కొంచెం పులుసు లాగా చేసుకుంటారు చేదు వస్తది ఫ్లేవర్
హ్మ్మ్
ఉహ్ ఫ్రై చేస్తుంది బ్రేక్ఫాస్ట్ టూ మన టమాట రైస్ చేస్నం
ఓకే బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా చాలా ఇష్టం హాస్టల్ ఉన్నప్పుడుయితే హ విన్పిస్తుందా
వినిపిస్తుంది గాని మెల్లగా అంటే నేను హలో హలో
హ విన్పిస్తున్నాయి
హ ఓకే చెప్తున్నారు
ఆయిలీ ఫుడ్స్ అవి ఇవి ఎక్కువ నచ్చావు కానీ బ్రేక్ఫాస్ట్ లో అయితే బానే ఉంటాయి ఆయిల్ ఉన్నాయి ఏం అంత అంత ఆయిల్ ఏమి ఉండదు కావచ్చు బ్రేక్ఫాస్ట లన్ని బానే ఉంటాయి హాస్టల్ ఉన్నప్పుడైయితే ఇష్టంగా తినేదాన్ని డైలీ పూ పూరి వడా బోండా దోశ
హాస్టలో ఇంకా మెను అలాగే ఉం ఉంటది కదా ఈడ డైలీ ఒక టిఫిన్
అవును డైలీ పెట్టింది ఇంకొక నెక్స్ట్ వీక్ లో ఇగ మళ్ళీ అదే కంటిన్యూ కానీ ఈ రోజు పెట్టింది రేపు పెట్టరు
ఆ అంటే మండే ఇడ్లీ ట్యూస్డే దోశ మధ్యాహ్నం ఇంకా అట్లానే ఉంటది
ఆఫ్టర్నూన్ బాగుండది ఇగ నైట్ కి చెత్త మొత్తానికె బాగుండదు
అవునవును టిఫిన్స్ ఒక్కటే బాగుంటాయి హాస్టలో
ఆడ తినలేక బయట ఫుడ్ తెచ్చుకోలేక ఎన్ని రోజులని తింటాం బయటది ఇగ సచినట్టు తినాల్సింది ఇగ అదే ఆ నీళ్ళ చారు ఆ నీళ్ళ చారు ఒక్కటి ఇంకేదో పప్పు ఏ పెడతార అది టేస్ట్ ఉండది ఉడికింది ఉండది అసలు ఏమి ఉండది గ్రేవి గ్రేవి ఉండది ఎట్లా తినలేమో ఇగ సచ్చినట్టు తినాలిగా
మనం బయటకెళ్ళినప్పుడు ఇంట్లో అంటే మనకిష్టం వచ్చింది చెస్ కుంటాం అమ్మని చేయమంటాం కాని బయటకెళ్ళినంక ఏదిపడ్తే అది తినడం
కొత్త డిషెస్ నీకు టేస్ట్ చేయ్యాలని ఉంటదా ఎప్పుడన్నా అంటే అ
ఆ అంటే ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ ఇష్టం మనకు మంచూరియా గానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ మన చికెన్ చికెన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ ఇవి ఎక్కువ తింటం
ఎక్కువ తింటాం కాని అవే హెల్త్ కి కరాబ్ కదా
అదే మా డాడీ ఎప్పుడదే చెప్తా ఉంటాడు ఆతినేదేదో ఫ్రూట్స్ జ్యూస్ తాగు అవి అవసరమా అంటాడు కానీ ఇగ మనం వింటామ
అవే తినాలనిపిస్తదని అయినా ఎప్పుడో ఒకసారి
ఆ అప్పుడిక వీక్లీ వన్స్ డైలీ లీ అంటే వీక్లీ ట్వైస్ అట్ల తింటాము కానీ ఇంకా డైలీ తినాలంటే కూడా తినలేం బోరు కొట్టేస్తదింకా
అవును ఆ ముంబైలో అయితే బిర్యాని ఆ రాదు తింటా రాద్ బిర్యానీ అమ్మో పెద్ద ప్రాసెస్ అది చెయలేము నేర్చుకోవాలి ఆ చికెన్ వే ఎలా కలపాలా అవన్నీ వేయమంటారు మసాలాలన్నీ కలిపేసి పక్కన పెట్టుకొని రైస్ ఉడికించిన తర్వాత వేసి పెట్టాలమ్మో అది కొంచెం అటిటు అయినా గానీ మొత్తం వేస్ట్ అయితది
ఆ అవును మా అక్క చేస్తది చాలా బాగా వస్తది మటన్ బిర్యానీ చేస్తది చికెన్ బిర్యానీ చేస్తది ఇంకా మా
ఈ ముస్లిమ్స్ అయితే ఇంకా ఎక్దాం చేస్తరు కదా
అవును మొన్న రంజాన్ కి ఇచ్చారా మీకు?
అప్పుడు మా ఫ్రెండ్స్ ఉండే నరసింహ మస్తు దావతిచ్చింది మంచిగా బిర్యానీ పెట్టింది. మార్నింగ్ పాయసం పట్టుకొచ్చింది ఏడికెలి పట్టుకొస్తరో ఏమో అట్లాంటి ఆళ్ళే చేస్తరో మరి ఏనుంచి తీసుకొస్తారో తెల్వద్ గాని
ఎవర్ ఇంట్లో వాళ్ళు చేస్కుంటరు ఇంకా ఫ్రెండ్స్క్ అందరికి పంచుతరు
ఇప్పు గట్టుకొచ్చింది అయితే అప్ సుప్పర్ ఉంది అట్ల అని పాయసం మనం కూడ ఏస్కోం కావచ్చు అట్ లుంది ఊ చ్ చిన్న చిన్న క అబ్బ మస్తు
అవును టేస్టే చాల బావుంటది.
ఊ అది ఆవి ఇంకా ఏమంటరు అ బిర్యానీ కూడా సుప్పర్ ఉంది నాన్ వెజ్ టెరియన్ అయిన వాళ్ళు కూడా సరే ఒక్కసారి స్మెల్ చూస్తే తినాలన్
అహును పక్క అంటె మనం గూడ చేస్తుంటం కని ముస్లిం చేష్ వాళ్లద్ ఎంతైనా వేర్ ఉంటది.
ఆ వాళ్ళు ఏమ్ ఏస్తరో ఏం కల్ప్తరో ఎట్ల చేస్తరో తెలదు కాని అబ్బా.
ఇంక వాళ్ళకి ఎక్స్ప్రెస్ ఏ పండగ ఐనా వాళ్ళ కి అదే తింటర్ అన్నమాట ఇగ వాళ్ళకి ఇగ అది ఈజీ ప్రాసెసు ట్లైనా వాళ్ళక్ మంచిగ కుద్రుతది.
హి ఇంకా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క డిష్షెస్ చేస్కుంటర్ కదా మన ఇండియాలో ఇట్ల అంటె ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క ఫుడ్డి ఆ
ఇప్పుడ్ తెలంగాణలో తెలంగాణలొ ఐతే ముక్క సుక్కనె ఇంక
ఔను ఆ ఏమంటరు మట్టను, చిక్కెన్ అయితే ఏగ్ధం ఉంటది ఇ కర్నాటక్లొ అయితే ఇగ్ ఏం ఉండద్ అంత. అంత చిక్కెన్, మట్టన్ ఎక్వ తినరు చాల తక్వ ఇట్ సైడు. కర్ణాటకలొ బ్రే ఫాస్టుగా అయితే మంచిగ తింటరు. ఈ మొంబైలో అయితే అబ్బ అన్నుంటయ్ ఏం కావాలంటె అది ఇష్టం ఒచ్చినట్టు తింటరు. పావ్ బజ్జి ఉంటదాడా అబ్బ నేన్ వొయినప్పుడు దిన్ న ఎప్పుడైన ఎళ్నప్పుడు అన్ని డిష్షెస్ టేస్ట్ చెయ్ ముంబై లో
ఆ సరే పక్క చేస్త నార్త్ లో ఎక్కువ చపాతీలు ఇవే ఉంటయ్.
చపాతి ఆలు కర్రీ ఆలు కుర్మ అన్ని వెజ్ లాగనె ఉంటయ్ గని సుప్పర్ ఉండే నాన్ వెజ్ గుడ బాన్ టది ఇంకా అక్కడ తిర్గనిక్ గుడ ప్లెస్సెస్ సుప్పర్ ఇప్పుడ్ ఎళ్ళినప్పుడు ట్రై యి కన్ఫా అ
హా పక్క జేస్త
ఇ చెన్నైలొ ఐతె చెన్నైఏనా, తమిళ్నాడునా ఒకె బాయ్
హా బ